చాయ్
ఏం చేస్తున్నావు్
ఈ ఏంస్లా పడుకొని మూవీ చూస్తా ఉన్నా
ఏ మూవీ
ఇదేది సంథింగ్ విత్ లవ్
ఆ మూవి పేరైంది
మూవీ పేరే వితిలావఊ
అనున
ఆ నువ్వే తిన్నావా
నేనీప్పుడే తిరున్నాయిపోయింది
నేం చేస్తానవ్
ఇకా ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ పై వచ్చి కూచోలు ఉన్నా ఇంకా
హ
ఏం పెట్టిన ఈ రోజు పీజీలో
అందరికి ఈ రరోజు పప్పన్నం పెట్టిారు కీర్తి చస్తుంది
అయ్యో అందరికి ఎందుకు ఈ రోజు అట్లా
ఆంటీ వాళ్ళు ఎక్కడికో పోయినారు బయటికి
ఓ అందుక అయితే నైట్ ప తరేమన్న చికెన్ వాళ్లకి
హ నైట్ వస్తే నైట్ లేదంటే స భోలడు
హ ఇంకా ఏం
చ్ఛీ
అయీ
చద నం ఇంట్రెస్ట్ అ మూ విజోడ బద్ దు
సరిపోయింది ఒకసారి నీ ఆ నా లాక్ ఉంది కదా అక్కడ నా లాక్ ఇన్ క పెట్ టి ఒకసారి ట్రై చెయయి లో అది లాక్ ఓపెన్ అయితుందేమో
అవ్వదు నీది కొంచెం పెద్దది నాది చిన్నది
న పెద్దద అయ్యో
చి
వేలా డాడీని పంపిస్తే ఆ ఫైల్ ఇస్తావుని నా ఫైల్ మర్చిపోన కసు కూడా పంపిస్తా ఉ్లు తీసి పెెట్టింటాను అని మా తమ్ముడు అసలు వాడు వచ్చేసినాడు లేకపోయి నింటే చెప్తా అంటే ముందే చెప్పలే వస్తానని అన్నట్టు చెప్పి నింటే ఒక్క మాట తీసుకోని రమ్మంట అంటంటి దానికి ఆ ఎగ్జామ్ కి పివిసి కార్డ్ అయినా పర్లేదా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కావాలా
అది ఏమో పా ఒరిజినల్ కావాలేమ
అందుకే వద్జునాది అక్కడుంది
ఒరిజినల్ అంటే ఇప్పుడు అది కార్డు చేయించుకున్నాం కదా అది పరికిరాదా
అది అది కావాల అదే అది అది ఉన్న చాలా ఆ మెయిన్ ఉండల్ల పెద్దది అని
అది ఉంటే చ అది ఒరిజినలే వస్తుంది అది ఒరిజినల్ కిన్నిక కద
అవును కదా కాబట్టి ఇదిటి ఉంటే చాలు కదా
చాలు
ఆ మరి ఇకల దానికోసం మళ్ళీ అంత దూరం కావాలి వ
ఒక ఏమో చూడు ఒకసారి యూట్యూబ్ లో అట్లా చూసావా ఏమమిం
చూసిన గూగుల్లో ఎస్ ఇట్ ఈస్ వ్యాల్యబుల్ అని అను అన్నారు పి విషికార్డల్సో వాళ్ళ ఎస్ అన్నారు ఆడేమంటారు అని ఇది ఒరిజినల్ కిందకే వస్తుంది కాబట్టి ఏం మందు
అే మన్నారు
దాల దను ఉప్పునే ఉన్నా హ ఆడే గూగుల్ ను అయితే చప్పింది యస్ అని ఇది కూడా ఒరిజినల్ కిందే తీసుకుంటారు
నేను ఒరిజినల్ పొడవుండేదైతే ఇంకా కట్ చేసిన హాఫ్ చిన్నగా వస్తుంది కదా అది
ఆహా
ఉమ్
అయితేంగా రెండ ఒకటే ఏమి ఇది కూడా ఓ అక్కడని అ గవర్నమెట్ ఇ అటీ
నువ్ ఎం తిన్నావ్ స్పెషల్
ఆ టెంపులో మంచిగా పెట్టినారు పూర్తిగా తినేసి వచ్చన్నారు చిత్రన్న మొంకాయ ఆ సండే సండే పెట్ త్తక్కడ భోజనం
సండే ఎందుకు పెడతారు ఇస్కాన్ లో
ఇస్కాన్ లో సండే సండే కీర్ ఇథం చేస్తారు అట్లా ఆ సండే అంద హాలిడేస్ కదా హాలిడ్ కదా అందకు అందరు సండే యి వస్తారని అక్కడ క్లాస్ ఒప్పి కీర్తన చేసి ప్రసాదం తీసుకు ప్రసాదం ఇచ్చి పంపిస్తారు ఆక్కడ తినేసి రావులి వాళ్ళు అసలు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమ కాని ఆ టెస్ట్ స ఊరిక రాదు అసలు అమృతంలా ఉంటంది త నాం ఓంకాయి పెరుగన్నం మధ్య మధ్యలో అందరూ కొంచెం కొంచెం ప్రసాదం తెచ్చింటారు అది కూడా కొంచెం కొంచెం పెడతారు మధ్యలో అందరూ తింటారున్నా ఇంకా ట్యాన్ ఇంకా ట్యాన్ అనుకుంటుంటాం
కడపలో ఒక అమవార్ టెంపుల్ ఉంది దుర్గమ్మని అక్కడ పూజలు చేస్తారనమాట
ఆ
అక్కడ కూడా ప్రతి ఒక్కరు పూజలు చేస్తారు తర్ ప్రతి వీక్ వచ్చి వాళ్ళు ప్రసాదాలు చేసుకొని వస్తారు స్తారు అక్కడ కూడా అన్ని ప్రసదల్
ఉమ్ వావ్ ఇంగా త్యన్ ఇంకా ఎరేది ఏదన్కోస్తే అయ్ అదేంద్ ఇదేందనుకుంట తిటోదు బాగోవ్
ఉమ్
చేసే వాళ్ళకేమో గాని తినే వాళ్ళకి బావుంటది స్
నేన్ ఒక్కసారి పోయ్ పూజ్ చేసిన నేను గూడా
అవును రేమ్ అమ్మవారికి గుంటద్ అదేదో ఉండాలి
అదేందో వస్తువులు కొనుక్కొని ముగ్ గు వేసి ఏదో వేసి అన్ని దీప్ పం బెట్టి పూలతో కుంకుమతో ఆ కడప్ ప్ప దుర్గమ్మ గుడి అని
అయితే తెలిదు ఉహుమ్ మీ సైడది ఉమ్ బావుంటది కదా ప్రసాదం పెడితే
ఉహ్ అందరు వచ్చి పెడతావుంటారు మ్మ్ అన్నీ కేసరి లెమన్ రైస్
ఉమ్ ఏ మ్మ్మ్ ముదికను గు గంగమ్మ అని ఆ బ్యాంగ్లూరు పోయే రూట్ ట్లో ఉంది అక్కడ కూడా అంతే అమ్మవారికి అందరు పూజ జేస్తారు ఆ అందరూ ఊ పెడ్తవుంటారు ప్రసాదాలు బట్ చిన్నప్పుడు పోయినా ఇంక్ ఏప్పుడు పొల ఉమ్ లేద్
పులిహోర బావున్నింది అక్కడ కూడా మొన్న అరుణ చలమ్లో
ఔ నిమ్
ఉమ్ చెప్పన్ నీన్ అక్క హా అక్కడ పెడ్తారు కానీ ఫ్రీగా పెట్టార్ మనమే కొనుక్కోవాలి
అవును ఎక్కడ మీరు తీసుకోయిండేది
లోపలనే గుడికి లోపల దర్శనం అయిపోయి వచ్చినాక
ఆ అదేంది బయట రాజగోపురం ముందర కదా ఆడేనా
ఆ రాజగోపురం ముందారనా బయటనా లేదు లోపలే ఉంటాయి కదా ప్రసాదాలు అక్కడ మామూగా కొను పోాల డ్డూ అని
ఆ అవునవును ఆ అక్కడనా ఆ పులిహోర వస్తున్నావా బాగుంటది నేను ఇంకా ఎక్కడ పెడతాను రుబ్బ అనుకుంటన్నానువు కౌంటర్ లోను
భా అ ఇంది పులిహోర అ
ఉవుంది
వాళ్ళ ఎవరు తీసుకోవాల నేను నక్కిలికర కావాలని తీసుకున్నాం
ఆ బంట
సునీల్ ఉండి ఎందుకు ప్రసాదం ఫ్రీగా పెడతారు ఇడ డబ్బులకి అన్న
సే వాళ్ళు కప్పుల్లో పెద్ద పెద్ద పడుతుంటారు వద్దొద్దన్న
ఆ
ఒకరోోజ అయితే ఉప్మా ఉప్మా ఎయల్లో కలర్ ఉంది అది ఉప్మానే అని ఎంత డౌట్ వచ్చిందో మళ్ళీ తిన్నాక ఆ ఉప్మానే అనుకున్నాం అందరం ఆడ పెడతారు బాగా ఫీగానే
ఆ దారం కూడా పెడతాన్నారు మళ్ళీ పెరుగన్నం పెట్టినారు టమమాటా రైస్ పెట్టినన్నారు పొంగలి ఉప్మా అదిే చట్నీ పెట్టిన ఫుల్ ఇక్కడ తిన్నా మా అన్న అన్నదానం దగ్గర తిన్నాం మేము సాంబార్ ఎందుకు క్యాబేజ్ ఫ్రై
ఆహా అదే బాగుంటది అవునవి కదా ఆ వీక అంతా పెట్టింటారు మన్న ఎన్నిసార్లకు పోని ప్లేస్ అది హలో విం ాంలో
ఆ వినిపిస్తాను
అన్న చద ఎన్ని సార్లు పోయినా కూడా బోరు కట్టని ప్లస్తుంది
హ
ఎన్ని సార్లు పోయినా పోదాయితు ఇంకేం కాలేజ్ లో అందరుూ వస్తన్నారా
ఎక్కడికి
కాలేజ్ కి అందరూ వస్తున్నారా క్లాస్ లో
ఏమో మొన్న ఎవరు రాలే నిన్న
ఆ
కొంతమంది వచ్చినారు ఇం రేపు చూడాలి మండే దుర్గ ఫోన్ చేసింది మార్నింగ్
న ఏమనా
అదే ఎక్కడున్నా కాలేజ్ దగ్గరయినా అంటే అవున అంటే ఎ ఎట్లా వస్తున్నారు సన్నాల అదేదనాడియా
హ
ఇంకా తనం టాప్ థర్టీ లో ఉంది కదా తను
కంపల్సరీ రావాలా మరి ఏమనింది ఒకసా ఆయనా
అనింటే వస్తార లేదో అవని అంటే
ఆ
అందుకే ఆలోచిస్తాన్నా రేపు రావాల వద్ద అని అని
మొత్తం ఇద్దరం కన్ఫ్యూజన్ లో కూర్చున్నాం ఏమంటే ఏమి అసలు ఫోన్ లో వద్ద అర్థమే కాదా ఇద్దరికి అందుకు ఒక ఇంత చాలాసేపు మాట్లాడున్నాం ఫోన్ లో వద్దా అని డిస్కస్ చేసుకుంటా
హ వస్తే ఇరోజ్ వస్తానని
హ చాలా మందా ఇపోడు న అంటే చాలా మందిటీసఎస్ అది మళ్ళీ ఉగాది ఉంది దాని కోసం మళ్ళీ ఆడికొచ్చి ఖాళీ ఉండాలి అని ఆలోచిస్తున్నామా ఇప్పుడు పోలద్దు కన్ఫ్యూషన్ కాకి
ఆహా
నాకైతే కంపల్సరీ రేపు అయితే రాలేను పూజుంది అని చెప్పేసిన
హ
ఎందుకు దుఃఖ ఆలోచిస్తుంది
హ
ఇంకా నేను వచ్చి కూడా వేస్ట్ రేపు పూజ ఉంది వెనస్డే ఇక్కడ ఎగ్జామ్ రాసేకపోలా ఇకా ఫస్ట్ అంత సరిపోతుంది ఇం ఫ్రైడే అలిసిపోయి ఇంత కూర్చాంట సండే సాటర్డే వచ్చిన వేస్ట్ పోని మా నెక్స్ట్ మండే నుంచి అనుకున్నాం దుర్గా ఎక్కడ పెట్టిందో తెలియదు గానీ దుర్గాది కూడా రాలా
సరే నేం చేస్త అనలు
ఎంత ఎందితాయి హ ఓకే బాయ్
ఓకే బాయ్
తాగు